అలా
బాగున్నారా అండి బాగున్నారా అండి
ఆ బాగుందంది
ఏం చేస్తున్నారంండి తిన్నారా అయకరండ
తొండకాయ ఉండడి
మీకు మటన్ రెసిపీ అండి ఎలా చేయాలో
హ
మటన్ కర్రీ ఎలా ఉండాలో వచ్చా అండి
హ
చెప్పండి ఎలా ఉండాలో కొంచెం నేర్చుకుంటాను నేను
ఒక ఆ కేజీ మటన్ ఒక మూడు నాలుగు పర్సంషలుగసుు కోవాలండి
ఆ
ఒకకలిగా ఉంట
ఆ
కట్ చేేసుకొని పక్కన పెట్టుకొని మటన్ మంచి గా కడగాలండి
తీసుకున్నారంన్ అంటే త తీసుకోవాలనీ మటన్ ఎంత అండి కేజీయా రెండు కేజీ యా
మ్
మటన్ ఎ ఎన్ని ఎంత తీసుకోవాలండి కేజి ఆ అరకేజియా హలో
మ్ హలో
మటన్ ఎంత తీసుకోవాలండి
హఫ్ కేజీ హలో
ఇప్పుడే
హలో
చెప్పాలి
హాఫ్ కేజీ మటన్ అండి ఆ విన్పిస్త్ హాఫ్ కేజీ మటన్ అండి మంచిది కొనుక్కుని రెండు స్పూన్లా అల్లం ఒక స్పూన్ పసుపు
హ్మ్
ఆ పేస్ట్ లాగ కల్పి గడ్డలును పచ్మీర్పాకాయలు ఆయిల్ పోసుకొని నూనెలో వేసుకోవాలి.
అవునా
హ్మ్
ఇంకేం చేయాలండి
ఎంచుకున్నాక అవి ఎర్రాగ్ గోల్నాక ఈ మటన్ ఏయాలండి
హ్మ్
టమోటాలు ఒక పది నిమిషాలు మంచిగా నూనెలో ఉడక్ కలీయాల బాగా నూనెలోనే తినంక కొన్ని వాటర్ పోసుకోండి కొన్ని వాటర్ పోసుకొని ఒక మామిడాకు వేసుకోవాలండి మటన్ మంచిగా ఉడుకుతది అట్లా మామిడకలేత్తే ఉకే పులుసులేత్తే. హా వినబడుతుందా అండి హలో
మ్మ్ చెప్పండి చెప్పన్ టున్నాను
హు అదే మో కూర్చుపోసాక మౌనా కేస్ కోని హు దగ్గర సిమ్ములా పెట్టి ఒక పా అర్ధగంట ఉడికియాలండి
ఆహా
కోడుకి చాక అప్పుడు అది గిట్ల నునకల్ తీషి ఎట్లా అంటే ఇట్లా చేతోనీ ఇట్లా అంటే ఇట్లా చితికాలే, అప్పుడు కొంచెం మసాలా వేసుకొని గింత కొత్తిమీర్ చల్లుకొని దించేసేయాలండి.
అంతేనా అండి
ఆ స
మీర్ రోజు పొద్దున్న లేస్తే అంటే ఏమేం పనులు చేస్తారండి
పొద్దన లేచి ఊడ్ చల్లు కోనీ మా ఆయనకు బాక్స్ పెట్టాలండి ష మ కంపోతురు మా పదలీ ఉడు చాల రైస్ కడుకొని కూరగాయలు కడిగి చేసుకొని తర్వాత ముగ్గు చేసుకొని వచ్చి ఈ రెండు రెండు పొయ్యిల బెతీసి పడిసి సింగులో మల్ళ మీ తెదార పం ఉంటా కొనీ అంతలో పంపు వస్తుంది పంపు నీళ్ళు పట్టాలి పంపు ననీళ్లు పట్టినాంక వాషింగ్ మిషిన్ లో బట్టలు వేయ్యాలే. అపోయినా హ ఇ వంట కాల వంటరిది అయిపోక పాలు వేడి చేయాలండి వే వాడబెట్టక మాయా హ స్నానం చేసి వచ్చి దేవు దీప అమ్ముటితారు ఏ దేవు దేవ అమ్ముటి ఏ ఆ ఏ రైస్ అయితే రైస్ అండి ఒక ముద్ద అన్నం బెట్టేస్తే తినేసి ఆయన ఒక గ్లాస్ పాలు తాగి బాక్స్ పెడితే పట్టుకొని పోతారండి.
అవునండి
బాక్స్ పట్టుకొని పోయినంక మిగతా పనులు ఉంటే ఏమన్నా చేసి చేసుకొని స్నానం చేసుకొని దన్నం పెట్టుకొని ఇంత టిఫిన్ తిని ఇంత చాయ్ తాగి
హ్మ్మ్
హలో హ్మ్మ్ హ్మ్మ్ మల్లా సాయంత్రాం గోల్ కొండ అండి ఏమో మళ్ళీ ఆయననే ఎత్తుకోవాల పొద్దున లెత్తే
ఏమైందండి అన్ తను ఏ స్లాంగ్లో మాట్లాడుతున్నారు
ఆ ఇ ఏమున్నదండి కొంచెం డల్ గా ఉన్నది వాతావరణం ఎండ బాగా కొడుతుంది కదా చూ ప్రాణం
హ్మ్మ్ ఇంకా ఆ చెప్పండి చెప్పండి హా చెప్ తన్నే ఈ ఇయర్ మీకు మామిడికాయ చెట్లు మా మాడ్ కాయలు కాస్తున్నాయా అండి
ఆ కొన్నిగాసాయండి మొన్ననే
హ్మ్మ్ మీకు ఇంకా ఏమేం చెట్లు ఉన్నాయండి
లేదు పిందలూ రాలిపోతూనే ఉన్నాయి కొన్ని
హ్మ్మ్
హ్మ్మ్ జెప్పండండి
ఏం లేదండి ఇందాకే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినయి వచ్చి కూర్చున్నానండి.
హ్మ్మ్
కూర్చొని ఇంకా టిఫిన్ చేసాము మెసేజ్ వచ్చింది కదా చిన్న ఆపరేషన్
హ్మ్ ఉ
అవును జస్ట్ సాయంత్రానికి ఇంకేటి సంగతులని
హ్మ్
ఇంకా ఏమిటి సంగతులని
ఏమ్ లేదు అంటే గవ్వే కొంచం
అర్జున్
హ్మ్ హ్మ్ ఉ మీరేం చేసినవ్
ఏం లేదండి పొద్దున్న లేసినాం. ఫ్రెష్ అయి కొంచం సరే సరే
హ్మ్
ఇంకా కాస్త ఇంట్లో మా మమ్మీకి కొంచెం హెల్ప్ చేసి వచ్చి కూర్చున్నానండి.
హ్మ్ చెప్పం
అంతే అండి ఏం చేసింది. లేదు పెద్ద
హ్మ్ ఉ హ్మ్
వేరే ఏమైనా మీకా ఇష్టమైంది ఏం ఆ తిన్నానండి మాదివాళ్ల సాంబారు సాంబార్ తుడువ్ తినేసా మీరు తిన్నారా అండి
హ్మ్ రాండి ఎక్కడికి ఎళ్ళాలి.
అ
హ్మ్
ఈ పనులన్నీ అయిపోయా అయిపోయాం సాయంత్రాము మళ్ళీ అదే కూరనా అండి వేరే ఏమన్నా చేస్తారా మళ్ళీ
వేరే చేసుకోవాలండి.
సాయంత్రం పూట ఎక్కువ చపాతి తింటారా
హ్మ్
హు హు
హ్మ్
బమ్మి ఫేవరెట్ కలర్ ఏంటండి
బ్లు
ఫేవరెట్ కలర్ ఏంటండి
ఎన్ని రోజులు లేదు
హలో హలో హలో వినిపిస్తుంద అండి హలో
హలో
మీ ఫేవరెట్ కలర్ ఏంటండి
బాగానే ఉన్నా
ఏంటండి
మ్ మెరూన్ అండి
మీ ఫేవరేటా
హుమ్ చెప్పండి హలో
ఆ
హుమ్ ఇపిస్తోంద.
ఆ వినిపిస్తుందండి మీతో మాట్లాడినందుకు చాలా బాగా అనిపించిందండి. మీ మటన్ రెసిపిది అది ట్రై చేసి ఎలా వచ్చిందొ అవును అప్డేట్ ఇస్తానండి పక్కా
హుమ్
మాట్లాడినందుకు నాకు అనందగ ఉందండి సరేనండి ఉంటాను
బ